హలో హలో
విపిస్తుందా వాయిస్ వినిపిస్తుంది వాయిస్
హలో
హలో ఒయిస్ కులే
హలో అసలు ఏమి వినిపించట్లేదు మీరు మొత్తం హలో
మీ వాయిస్ నాకు క్లారిటీగానే ఉంది వినిపించట్లేద
ఇప్పుడు వినబడతుంది. ఇంతకు ముందు అసలు ఏం వినబడలే సరిగా
ఇప్పుడు ఓకేనావా
ఆ కొంచెం కొంచెం లో లో వినబడుతుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదండి డిన్నర్ చేస్ సమిట్లా కూర్చున్నాము మీరు
ఇగో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది
హలో ఆహా ఇప్పుడే డిన్నర్ అయింద ఎం చేసార్ మరి డిన్నర్కి
పప్పు కర్రీ విత్ ఆమ్
హలో హలో
సింగె బండి
హలో ఏం జేసారు డిన్నర్కి అంటున్నా
పప్పు ఉన్ను ఆమ్లెట్
పప్పు ఆ హలో ఏమైందండి ఏం వినిపించట్లేదు హలో మాది ఈ రోజు పప్పు చారండి
హలొవరు మీరు
హలో హలో
అ
ఎం వినీపేయ్ వినపడట్లే హలో
వినిపిస్తుంది మీకు వినిపించట్లేదా
హలో
ఏ
ఎం వినపడట్లా హలో
హలో
హలో
వినిపిస్తలేదా వాయిస్
మీ వాయిస్ ఎక్కన్నో లోపల వినబడుతుంది అసలు ఏమి కాల్ క్లారిటీ వినబడట్లే
నాకు నాకు వినిపిస్తుంది మీ వాయిస్ మంచిగనే
మీ దగ్గరే ప్రాబ్లం అయి మాకు సిగ్నల్ మంచిగనే ఉంది వినబడుతుందా
హలో ఆ వినిపిస్తుంది
హలో